హయ్ నేను బానే ఉన్నారు మీరు ఎలా ఉన్నారు
నేను బాగానేన్నారు ఉన్నానండి మీరేం చేస్తున్నారు
ఏం చేయట్లేదు
మ్ బాగున్నా నాన్నగారు
ఆ అందరు బాగున్నారు మీ అమ్మగారు మీ నాన్న ఆ మా చెల్లి కూడా బాన్నారు మీ అమ్మ మీ నాన్న ఇద్దరు బాగున్నారా
ఆ బాగానే ఉన్నామండి మొన్న మీ నాన్నకి హెల్త్ బా ఆ బాగానే ఉందండి మా చెల్లి లేదండి ఊరికి ఎళ్ళుంది ట్రైనింగ్ కి
ట్రైనింగ్కి వెళ్ళిందా ఎన్ని రోజులు ట్రైనింగు
తెలీదు ఇంకేంటి వి చాల ఏం చేస్తున్నారు మీ నాన్నగారికి హెల్తు
ఆ ఇప్పుడు బానే ఉన్నారండి తగ్గింది బానే ఉన్నారు ఇప్పుడు తగ్గింది ఆ పర్వాలేదండి ఆ పర్వాలేదండి హలో
ఏం చేస్తున్నారండి మీ అమ్మగారు మధ్యాహ్నం భోజనం చేసారు అందరూ
ఆ చేసామండి మీరు భోజనం చేసారా
ఏం కూర వండారు మీ అమ్మగారు
అమ్మగారు ఇవాళ దోసకాయ పప్ పోండారు
హలో
దోసకాయ పప్పు ఒండారు మీరేం ఒండ్ డార్ ఇవాలా
ఆ సాంబార్ వండామండి చికెన్ ఫ్రై చేసాము
ఊ ఇంకేం చేస్ స్తున్నారండి ఏంటి విశే విశేషాలు వ వాతావరణం ఎలా ఉంది
వాతావరణం బాగానే ఉందండి చాలా ఎండ పడుతు తుంది అసల గాలి వీస్తుంది వర్షం పడుతుంది ఎంత ఎంత వర్షం పడుతుందో అంత చల్లగున్
అవును ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అవును ఈసారి చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి
ఊ ఇంకేం చేస్తున్నారు అందరు బాగున్నారా ఈ సంమరహాలు ఈ సమ్మర్ హాలిడేస్ ఏం ఎక్కడ ఎక్కడికి ఎళ్ళారు
మేము ఈ సమ్మర్ హాలిడేస్లో మామమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మీరు ఎక్కడికి ఎళ్ళారు ఈ సమ్మర్ హాలిడేస్ లో
మేమ వాళ్ళింటికి వెళ్ళామండి బీచ్కి ఎళ్ళాం
ఆ మేము కూడా వెళ్ళాం బీచ్ కి
ఉహు ఓహో
ఇంకేంటండి విశేషాలు
ఏం లేదండి చెప్పాలి మీరే ఎలా ఉంది మీకు అక్కడ బాగానే ఉందా
ఆ బాగనే ఉందండి మీకె ఇక్కడ అదే ఎలా ఉంది
ఇక్కడ మాకు బాగానే ఉందండి
మీ అమ్మగారకి బాలేదు గా తగ్ గ్గిందా అండి ఏం చేయట్లేదు
ఆ ఆ తర్వాత చెప్పించుకోవడానికి ఏళ్తారు
ఇక్కడ విశేషాలు ఏంటండి ఇంగా
చెప్పాలండి మీరే మొన్న మీ పండుగ జరిగిందంట కదా ఎలా జరుపుకున్నారు బాగా ఎంజాయ్ చేశారా
ఆ బానే చేస్ స్తమండి మీరు ఎలా చేసుకున్నారు
మేము బాగానే చేసుకున్నామండి ఎలా ఆ కొనుకో ఆ కొనుక్కున్నానండి కానీ నేను మా అమ్మోల్ల ఇంటికి వచ్చానండి నేను మా అత్త వచ్చాము మా అమ్మకి బాగోపోతే చూద్దామని కానీ మా అమ్మ బాగో బాగపోవడంతో నేను ఎక్కడే ఉండాల్సి వచ్చింది కా మాములుగానే మాములు మా అమ్మ చీరే కట్టుకున్నా ఏం చేస్తున్నారు మీరు కొట్ను మీరు షాపింగ్ చేసారా
ఆ ఆ చేసావండి కొత్ త్త బట్టలు ఏం అంతగా ఏం కొనుక్కోలేదు మామూలుగా ఉన్న బట్
ఓహో అవునా ఇంట్లో ఉన్న కొత్త బట్టలు ఏసుకున్నారా
హూ మ్
ఏం చేస్తున్నారు ఇంకా మీ అమ్మగారు ఇంట్లో వర్క్ అయిపోయిందా పని చేసేసారు అయిపోయిందా
పోయిందండి నీ పని కూడా అయిపోయిందా
ఆ అయిపోయిందండి ఈ ఎండలకి అసలు ఈ వాతావరణానికి ఈ సీజన్ లో మామిడికాయలు వస్తాయి గా అండి తిన్ తిన్నారా
పచ్చడి కూడా పట్ ట్టుకున్న మీరు పచ్చడి పట్టుకున్నారా
ఆ పట్టుకున్నామండి ఈ మాడబిడ్డ తెస్తే మామిడికాయలు పట్టుకున్నాం మేము వాళ్ళ చెట్టు వి చిన్న చిన్నవి వచ్చినాయి కానీ గట్టిగా ఉంది లోపల ఆ టెంక్ మాత్రం చాలా బాగుంది మా అమ్మ చెప్పి ఫోన్ లో మాట్లాడతా నేను పచ్చడి చేశాను మా ఊర్ లో మా ఇంటికాడ కొన్ని పాడైపోయినాయి అండి పళ్ళు కొన్ని బాగున్నాయి కొన్ని పండిపో పోయినీయ్ పలగా రసాలు లాగుటే ఇంకా ఇవేమో పచ్చడి పట్టుకుందాం హలో హలో హలో
ఉందా అండి
ఎందండి
పచ్చడి టేస్ట్ గా ఉందా
ఆ హలో
హలో పచ్చడి టేస్ట్గా ఉందా
ఆ టేస్ట్గా అను భాగ్యం కొంచెం పెట్టుకున్నాం వాళ్ళు కొంచెం తీ
హ్మ్ ఇంకేంటండి విశేషాలు
మీర ఎట్ట పట్టారు మీకొచ్చా పచ్చడి పెట్టడం
త వాళ్ళు పట్టిచ్చారు మత్తా మా అమమ్మ
ఒహో అవునా ఆహా మేము మా వొ ఊరికి వెళ్ళాన అన్నారు కదా ఆడ పట్టుకున్నారా
తాను మా అమ్మమ్మ వాళ్ళు పట్టిచ్చారు వాళ్ళు కొంచెం తీసుకు కని మాకు కొంచెం ఇచ్చా
అవునా మీకు చెట్టు ఉందా అండి హలో హలో హలో
హలో కొన్ని కాయలు అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చాం మేము తీసుకున్నాం కొన్ని ఆ హలో చెప్పండి వినిపిస్త తుంది
ఆ నీకు చెట్టు ఉందా అండి
ఆ ఉంది మాకు కొన్ని కాయలేమో మేము తీసుకున్నాము కొన్ని కాయలేమో మామ్మమ్మ వాళ్ళకి ఇచ్చాం
అ అవునా మీ కాలు కట్ అవుతుందండి మీరు కొంచెం బయటికి రారా ఇంట్లో
ఆ వస్తున్నామండి డి ఆ చెప్పండి
సర కట్ అయిపోతుంది అప్పుడు అప్
హ్మ్ ఇక్కడ సిగ్నల్స్ రావండి
అవునా కొంచెం బయటకోచ్చి మాట్లాడరా ఇంకేండండి విషయాలు హలో హలో హలో హలో చెప్పండి వినబడుతుందా మీకు కొంచెం బయటికి రండి హలో హలో హలో హలో హలో హలో హలో చెప్పండి బయటికి రారా వినబడట్లా మీ వాయిసు హలో హలో హలో హలో మాట్లాడుతున్నారా
హలో
మాట్లాడే
డత ను నా హలో హలో అంటున్నా మీరే మాట్లాడట్లే మీరు కూడా హలో హలో అంటున్నారు
హోనా
ఆ నేబ్ బయటకు కూడా వచ్చా మీక్ కోసం సిగ్నల్స్ రావట్లేదు
బయటకు రానం డి బయట ఆ డాబా పైనికి రాండి కొంచెం
ఆ బయటికే వచ్చాను చెప్పండి
ఇంకేంటంటే ఈ విషయాలు మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ బాగుందా మీకు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగుందా మీకు
ఆ బానే ఉందండి ఏంటి ఇంగ విశేషాలు
ఏం లేదండి చప్పలి మీరే ఉంది ఇంకా ఏం చేశారు ఇప్పుడు
హాలిడేస్ కి బీచ్ కి వెళ్లారని చెప్పారు కదా అక్కడ ఎలా ఎంజాయ్ చేశారు
టారా హలో టిఫిన్ ఇప్పుడు ఏమైనా చేసారా టిఫిన్ ఏమైనా చేసారా ఇప్పుడు
టిఫిన్ తిన్నాను ఇప్పుడు చెప్పండి. మీరు తిన్నారా
నేను తినలేదండి ఈ టైం లో చేస్త అయి నాకు బాగోదు గ్యాస్ సమ
అయ్యో అవునా!
మీరేం తిన్నారండి?
నేను పునుగులు తిన్నానండి.
ఓ ఇంట్లో వండారా
ఆ ఇంట్లో అండి స
యిట్ ఫు అబౌట్ లాస్ అల ఏ పడుతే నునెలో ఆ నూనెలో వేయి తారు రెండు మూ మూడు రోజులు ఉండి
పద ఒక్కసారి తెచ్చుకోవాల్సి వచ్చింది.
అవును ఎప్పుడో ఒకసారి ఎవరికి భాగం లేనప్పుడు గ్యాస్ యిపోయినప్పుప్పుడు తప్పదు కదండి
అవును ఇంకేంటండి విశేషాలు మా చెల్లి ట్యూషన్ కి వెళ్ళిందిండి. మా చెల్లి ట్యూషన్ కి వెళ్ళింది.
ఆ మీరేం చేస్తున్నారండి.
మేమేమి చేయట్లేదండి.
పని అయిపోయిందండి. మీరు చేసారా ఇంట్లో మీరు చేస్తారా, మీ అమ్మగారు చేస్తారా ఓహో. సమ్మర్ హాలిడేస్లో ఇంకా ఎక్కడికి వెళ్ళారండి
మామ్మమ్మ వాళ్ళ ఇంటికాను బీచ్కి వెళ్ళామండి
ఓహో మీరు పండుగ బాగా జరుపుకుంటారా
ఆ బానే జపుకున్నామండి సార
హ చాలా ఎంజాయ్ చేసారా అదే నే మ అమ్మకి బాగోలేదుగా కొంచెం చేసు క్కలే పోయాము ఉంది అంతే అంటే పాయసం వండుకున్నాంలేండి. కొద్దిగా చేసుకున్నాం పర్వాలా అంటే బి బిర్యానీ లాంటి వండుకోలేదు పాయసం మాత్రం చేసు న్నాం చిన్న పండుగలాగా బాగు పోలేదుగ నిమ్మకి బాగోక
హ్మ్ సరేనండి మరి ధన్యవాదాలు హలో హలో సరేనండి మరి నేనుఆ బాయ్